హలో హలో అరే నువ్వు ఆపేతప్పుడు చెప్పాలి కదా మరి ఆ ఆపేటప్పుడు ఇందాక మా ఫ్రెండ్ ఆపేటప్పుడు చెప్పాలి కదా
ఎస్
చెప్పండి
చూడు లేదా చూడు లేదా
మేం కింద ఫోన్ పెట్టి పండుకొని నిద్రపోత మాట్లాడుతున్నాము
ఓ నైస్
నైస్ అంటే మీరు ఎండాకాలం ఎండ అప్పుడు నిద్రపోరా
నండి
పడుకో
మళ్ళీ నైట్
అంటే మళ్ళీ నైట్ నిద్రరాదు అన్ని ఇప్పుడు పడుకోరా పోనా హలో
అ
ఎను మాట్లాడ మాట్ లేదంటే పండుకుందాం ఇద్దరం
నెట్వర్క్ తెలీదు చెప్తారా
నెట్వర్క్ లేదా మీ దగ్గర
నెట్వర్క్
మీ దగ్గర నెట్వర్క్ లేదా
నెట్వర్క్ అంతే తెలీదు అంట
ఆ నెట్ వర్క్ అంటే మాకు తెలియద అండి మీకేమైనా తెలుస్తే చెప్పండి మీకు తెలుసు ఆ నెట్వర్క్ అంటే ఏంటిదని
నెట్వర్క్ టైప్స్ ఆహ్ ఇంటర్నట్ అయి ఇంటర్నట్స్ అయి
ఇంటర్నెట్ అయ్యా నెట్వర్క్ అంటే
అవునండి
ఆ ఇంకా దాని నెట్వర్క్ లో ఏమన్నా టైప్స్ అలా ఏమైన్నా ఉంటాయా
టైప్స్ ఉంటాయి అండి
ఆ నెట్వర్క్ లో ఎన్ని టైప్స్ ఉంటాయి చెప్పండి
ఇజ
త్రీ టైప్స్ ఆఫ్ నెట్వర్క్స్ ఉంటాయండి
ఓ
ఆ ఒక్కోసారి ఒక్కోటి వాటి పేరు మూడు ఐ టం పేరులు చెప్పండి
బజాజ్ ఇది లోకల్ నెట్వర్క్ ఇంటర్మీడియట్ ఎవల్ద నెట్వర్కు దబల్ నెట్వర్క్
ఆ ల్యాను మ్యాను వ్యాను
అవును
అంటే లోకల్ ఏరియా నెట్వర్క్ వైడ్ డేరియా నెట్వర్క్ మెట్రో పిల్లర్ ఏరియ నెట్వర్క్ మెట్రో పర్సన్ ఆ మెట్రో పేర్లి యా అర్ నెట్వర్క్ అదేనా
ఆ ఆ అంతే
ఆ మళ్ళీ ఇప్పుడు ల్యాన్ అంటే ఏంటిదండి మరీ
లాకర్ లో ఉంచేసి
హమ్ వద్ద దాడికి ఎవ్వడు దాని కేమైనా ఎగ్జాంపుల్ చెప్తారా
కాలేజ వంత
చెప్పండి
కాలెజ్ లో అతదాం కకతు
ఆ అవును
ఉమ్ దానిల్ ర్యాంకు
దాన్ని లోకల్ ఏరియా నెట్వర్క్ అంటరా
ఉమ్ అవును
ఆ ఇప్పుడైతే ఆ వైడ్ ఏరియా నెట్వర్క్ అంటే ఏంటిదండి
వయిడా లోత సిటీస్ చాలా సిటీలో చ చాలా హల్తారం
సిటీస్ లో చాలా వైడ్ ఏరియా నెట్వర్క్స్ వాడతారా
అ
ఆ నాకు తెలిసింది ఏంటంటే వైడిఏరియా నెట్వర్క్ అంటే ఆ లోకల్ ఏరియా నెట్వర్క్ మెట్రో పిల్లర్ నెట్వర్క్ రెండు కనెక్ట్ అయితే వైడ్ ఏరియా నెట్వర్క్ అండి అదే నాకు తెలిసిందయితే అది మీకు తెలిసింది ఇదంటారా
వైడ్ ఏరియా నెట్వర్క్ అంటే అదండి సాలా దూరం ట్రావెలవుతునాటు
అదే అండి కంట్రీస్ కంట్రీస్ మధ్యలో కూడా ట్రావెల్ అయ్యే దాన్ని వైడ్ ఏరియా నెట్వర్క్ అంటాం
అవునండి
నీకు పర్ఫెక్ట్ గా ఇప్పుడు ఒక ఒక సిటీ తీసుకు చూస్తున్నాం ఆ సిటీ ఒక్కటే కావాలంటే ఆ నువ్వు మ్యాన్ తీసుకోవాలి మల్టీ అదె మెట్రో పిల్లర్ నెట్వర్క్
అవును
ఆ అదే అదే నెట్వర్క్ అంటే ఇంకా వాటిలలో ఏమన్నా టైప్స్ అట్టే ఉన్నా మీ తెలుస్తా
నెట్వర్క్ టైప్స్
ఇంకా అ వాటి వరకు బాగ కరెక్ట్ క్లారిటీ తెలుసు అంటారా
మ్
అర్ధమైందా మొత్తం
ఆ అర్ధం అయింది
ఆ మొత్తం అర్ధమైందంటారు మరి ఆ ఇప్పుడు మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడగుత చెప్పండి ఉమ్ ల్యాన్ అంటే ఫుల్ ఫామ్ ఏంటిదండి
లెన్ లాటరి ఆ నెట్వర్క్
లో లోకల్ ఏరియా నెట్వర్కా
ఉమ్ అవును
ఆ అంతే అండి ఇంకేంటండి సంగతులు
హలో
ఆ చెప్పండి
నెటవ
నెట్వర్క్ గురించి ఇప్పుడే మాట్లాడేసేకాదండి ఇంకా అయిపోయింది ఆ మీరు ఇప్పుడు ఏ డొమైన్ మీద వర్క్ చేద్దామని చూస్తున్నరండి
అంటే పర్టికులర్ ఒక డొమైన్ పేరు చెప్పుగలరా హలో
న్ఐ
మాట్లాడు ఎవ మీరు పక్కాన మాట్లాడకున్న మాడితే మాట్లాడుక్ కొండయి
కాదండి చెప్పు
పర్టికులర్ డొమైన్ ఏమన్నా తెలుసా
జవా వి జవాన్
అంటే మీరిప్పుడు జాబ్ మీద వర్క్ చేస్తున్నార ప్రెజెంట్
జావా మీద పని చేస్తున్న
ఉమ్ అయితే మీక్ జాబ్ క్యాలెండర్ రాలేదా ఇంక మీ యూనివర్సిటీది
ఆ
మీ యూనివర్సిటీది జాబ్ క్యాలెండర్ రాలేదా అంటే ఏ ఇయర్ ప్లేస్మెంట్స్ వదులుతాం ఎవరికి ఎవరి కు వదులుతాం ఎప్పుడెప్పుడు వదుల్ తమల ఏంటి రాలేదా లేపోతే మీరుప్పుడైనా బయట ఇంటర్న్షిప్స్ అలా ఎవ్వన్నా చేస్తున్నారా
నేను పైథోన్
పైథోన్ ఇంటర్న్షిప్ ఒకటి చేస్తున్నారా
పైథోన్
పైథోన్ నా జావా నా
పైథోన్, జావా
దాన్ని తర్వాత ఏం చేద్దాం అనుకుంటున్నారండి
జావా నేర్చుకున్నాక ఫుల్ ఫుల్ స్టాక్ డెవలపర్గా చూస్తున్నారా
ప్లేస్మెంట్స్ కి వాల్యూ పెరిగిద్దని జావా నేర్చుకుంటున్నార మీరు అట్ ఐతే మాట్లాడక్
హలో
హలో
అరే అరే డాన్స్ స్పెల్లింగ్ హలో చెప్పు రా ఒక ముప్పై సెకండ్లు హలో
ఆ
అయినా బాత్రూమ్లలో ఏం చేస్తారాయ మీరు బాత్రూమ్ల కెందుకు పోతారా నువ్ నవ్వ కకరా
ఉ ఇంకా తిన్నావా
ఆ తిన్లే ఇంకా తిన్పిద్ద